హేలో
ఆ ఎలా ఉన్నారండి
ఆ బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు
బాగున్నానండి అయిపోయిందా కాఫీ టీ తాగేసారా టీ టైం కదా
అయింది టీ వరకు వెళ్ళలేదు
అవునా మాది అయిపోయింది ఇప్పుడే అందుకే కొంచం గ్యాప్ కాఫీ తాగేసి ఏంది అంతా పండగ బిజియా
అవునవును క్లీనింగ్లు అవి ఉం టైంద్ దేవుడు దగ్గర ఈట్ల దగ్గర అన్ని సో మనం ఏంటంటే ఈ రోజు టాపిక్ కూడా పండుగల గురించే మాట్లాడుక్
అవును అవును అందుకని ఆ పండుగలు అంటే ఆ అందరికి చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వారికి చిన్నపిల్లలకేమో ఇంట్రెస్ట్ హుషారు పెద్దవాళ్ళకేమో పని బాధ్యత
అంతే
అయిపోయిందా షాపింగ్ చెప్పండి
షాపింగ్ చెప్పండి చెప్పండి
ఆ షాపింగ్ అయిపోయిందా అని అంటున్నాను ఉగాది షాపింగ్ అయిపోయే ఉండాలి ఇప్పడికి కదా
అవునవును అంత పెద్ద షాపింగ్ లేమ్ ఉండవులేండి రేపు మనకి ఏం కావాలో అవే కదా అవే తెచ్చేసుకుంటాం
సారీస్ కొత్త సారీస్ పిల్లాలకి బట్టలు
అంతే ఇంకోటి మనకి ఏంటంటే ఈ పండగ వలన మెయిన్ యూనిటీ హ్యాపీనెస్ మన పూర్వీకులు చేసిన సంంప్రదాయాలని మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం ఇంకోటి అంటే మనం బంధువులు వచ్చి పోతూ ఉండడం
అవును అంటే అందరం కలుసుకుంటాము అందరూ రక్త సంబంధికులందరూ ఒకసారి ఈ అకేషన్ లో ఒకసారి కలుస్ కలుసుకొని మంచి చెడ్డలు మాట్లాడుకోవడం హ
అవును తర్వాత ఎక్కువగా పిండి వంటలు హలో హలో హలో హలో హలో